హలో
హలో
గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్
శుభ మధ్యాహ్నం అండి
ఓకే తెలుగు బాగోస్తుందా
వస్తుందండి మీకు రాదా
అవునండి మరి సెల్ ఫోన్ ని తెలుగులే ఏమంటారు చెప్పండి ఒకసారి
అంత మళ్ళా తెలుగు రాదండి
చరవాణి అంటారండి
మీకు బాగా వచ్చినట్లుంది
నేను అప్పుడు చూసి నేర్చుకున్నా అండి తిన్నారా
లేదండి ఇంకా తినాలి మీరు తిన్నారా
తిన్నామండి ఈ రోజు తొందరగా ఆకలి అయిందా నాకు కడుపులో ఎలకలు దురినాయి ఈరోజు అందుకు నా వల్ల తట్టుకునే కల తినేసిన అండి
ఏమండి పొద్దున్న తినలేదా
తిన్న అండి ఎందుకో మళ్ళా అవి అక్కడ దు ఎక్కడి నుంచి దూరినయో నాకు తిలేదు
ఏం తిన్నారండి
కలార్ రైస్ తిన్నామండి
చిత్రన్నమా
అవునండి ఆ అటు సైడ్ చిత్రాన్నం అంటారు మా సైడ్ వేరే అంటారండి
ఏమంటారు
మాయా కె చిత్రాన్నం అంటారు
ఏంటి
కె ఎస్ చిత్రాన్నం
కే యసా
ఆ
ఓ
అది ఫేమస్ అనమాట అంటే అది కేరళలో ఫేమస్ కేరళ నుండి ఇక్కడ వచ్చిందండి
ఎవరు చేసినారండి
అదా మా ఫ్రెండ్ గాడు చేసారండి బాగుంది పర్లే బానే చేసినాడు అవును రూమ్ లో ఉంటున్నాము నేను నాకే సపరేట్ ఒక రూమ్ అనమాట
ఓ అంటే మీకే సపరేట్ ఒక రూమ్ అయితే మీ ఫ్రెండ్ ఎందుకు చేసిన
అంటే నాకి నిద్రలో మాట నాకేమో నిత్ర్రలు నడిచే అలవాటు లేదు అనుకున్నాయని నేను సపరేట్ రూమ్ తీసుకున్నా
ఆ
ఆ
అంటే మీరు చెయ్యారా కుకింగ్
నేను చేస్తానండి ఏమంటే రెండు మూడు రోజులు వామిట్స్ అయితాయ్ మోషన్స్ అయితాయండి
ఒ
అందుకి అందుకే నేను తక్కువ చేస్తాను అండి కాఫీ టీ పెడతాను అంతే
వాళ్ళ కోసం మీరు చేస్తారా ఆ పని
ఆ అంటే టీను టీ చేస్తా అండి వాళ్ళ కోసము వాళ్ళు ఒక్కోగురు ఒకసారి రోజుకి ఒకసారి తాగుతారు నేను నాలుగు సార్లు తాగుతాను
అంటే మీ ఫ్రెండ్ మీకోసం చేస్తానంటే మీరు డబ్బులు ఇవ్వాలా వాళ్ళకి
డబ్బులు నేను సగం వాళ్ళ సగం పెట్టుకుంటామండి
అంటే జస్ట్ వస్తువులు ఇస్తారా లేకుంటే చెయ చేసిన దానికి కూడా అమడు డబ్బులు ఇస్తారా మీరు
ఆ అంటే ఇప్పుడు టీ పోడి చక్కెర మాది షాప్ ఉందండి ఎత్తుకొని వచ్చేస్తాను
అవునా అండి
ఆ స్టాక్ పెట్టేస్తాను
ఆ
తర్వాత వాళ్ళు మిల్క్ తెస్తారండి ఉమ్ అవునండి నేను చేసిన్నది కరెక్టేనా
ఏంటండి
చెక్కర టీ పోడి తెస్తా అన్నానా
ఆ
మరి వాళ్ళు పాలు ఒకటే తెస్తనన్నారు
హా
గ్యాస్ ఫ్రీగా వస్తది
ఆ
ఆ ఇప్పుడు మేము చేసింది కరెక్గా నేను అంటే సగభాగం పంచుకున్నానా లేదా అని
సరే పాలు ఎన్ని పాలు ఎన్ని తెస్తారు ఎంతమంది ఉన్నారు
ఇద్దరున్న మండి
ఇద్దరికి పాలు ఎన్ని తెస్తారు
ఆది రూపాయల ప్యాకిట్ అండి
సరే పది రూపాయల ప్యాకెట్స్ తేస్తారు దాంట్లోకి టీ పొడి ఒక స్పూన్ ఉంటే చాలేమో కద్
అవునండి ఇప్పుడు నాదే ఎక్కువైతాంది అంటారు కదా
మీది ఎక్కువ ఎలా అవుతుందండి
పడు నంట
ఎలాగైన్ పాలు తెచ్చేవాళ్ళకి ఎక్కువ అయితంటది పాపం
అవునా అవునం ఇట్లయితే నేను తప్పు చేస్తున్నాను
మీరు టీ చెస్ మీరుటీ చేస్తారు కదా టీ చేస్తారు కదండండి ఎలా చే మీరు ఎలా టి
స్ట్ ఇది కంప్లీట్ కానీయండి తర్వాత అది మాట్లాడుదాము వా ఫస్ట్ ఇది విన్నడ్ ఆ పిల్లోకి ఆ పిల్లుడ్ చేస్తాడా ఒకటి టీ స్పూన్ వేస్తా అంటన్నాడు కదా టి రేపు నుండి రెండు టీ స్పూన్లు లేమంటాను నాది వంది ఒకటే అయిపోతది
రెండు టీ స్పూన్లు అంటే మళ్ళా తాగేలా తాగేలాగుండాలి కదం
మరి ఏం చేయాలండి ఇద్దరికిీ సగభాగం దక్కలీ కద
అలా కాదు ఓక్ మీరు కూడా తీస్ కొని రండి టీ పొడిను చక్కెర మీ ఫ్రెండ్ కూడా చెప్పండి టీ పొడి చక్కర తీసుకు రమ్మని తర్వాత మీరు ఒక రోజు పాలు ప్యాకెట్ మీ ఫ్రెండ్ ఒక రోజు పాలు ప్యాకెట్ తీసుకోని రమ్మని చెప్పండి
అయ్యో ఒక రోజు ఏం చేసానండి టీ పూడి అనుకోని కాఫీ పోడి తెచ్చానా టీ పొడి ఎసినా కాఫీ పోడి కలిపి ఎసేసినాను అండి బలే ఉంది ఆ రోజు
డబల్ ఫ్లేయర్స్టీకా టీక టి కమ్ కాఫీనా
ఎప్పుడన్నా నాకి తలనొప్పి కాఫీ తాగుతంటి బాగా చలీ గీలి ఎసినప్పుడు టీ తగుతంటి రెండు వచ్చినప్పుడు రెండు కలు కొని తాగుతున్నాను
ఏమో అండి కొత్ త్త కొత్తవన్నీ మీతోనే
అవునండి ఇది ఒక ట్రై చేయండి మీరు ఒకసారి
సరే అండి
ఆ నేను వాడేది కానీ మోడీటి పొడి మాత్రమే తను మాత్రమే మంచిగా చేయగలడ్
ఓ అంటే మోది ఓ మోది హిస్టరీ ఉంది గ టీ షాప్ లో పని చేసినాడు అనేసి
ఆ అందుకి మోడి టి పొడి మాత్రమే మనం వాడాళ్ళ
అంటే అది ఎక్కడ దొరుకుతుందండి అన్ని లోకల్ షాప్స్ లోను ఓ లోకల్ షాప్స్ దోరకా వాయిట్
దొరకదండి దొరుకుతుంది ప ఏమంటే కట్ కచ్రు ఎక్కువైతుందని ఈడ ఆ గుజరాత్కు పోతే తక్కువ ఇది హోల్సేల్ రేట్కూ ఇచ్చేస్సారు
గుజరాత్ లో ఎక్కడనా దొరుకుతుందా లేకుంటే పర్టికులర్ ఒక ప్లేస్ లో దొరుకుతుందా అండి
గాంధీనగర్ లో దొరుకుతదండి అది ఒక మాత్రం తెలుసు ఎందుకంటే క్యాపిటల్ సిటీ కాబట్టి
ఓ అంటే అదేనా మోదీజీ మోదీజీ అ ఇక్కడేనా పుట్టింది
మోదీజీన మోదీజీ ఎవరండి
మరి ఎవరండి
మోడీ అంటే అది ఒక కంపెనీ నేమ్ అండి అతని పేరు మోడీకి పెట్టేసి మోడీ టీ అని పెట్టేశారు
మోడీ నా
హ అట్ల అర్థంమైందండి
అంటే ఆ టీ పొడి ఎక్కడ నుంచి వస్తుంది మోడీ దగ్గర నుంచి వస్తుందా ఎలా
అలా కాదండి వాళ్ళు ఇప్పుడు కర్ణాటక సైడ్ అంత ఎక్కువ టీ ఆకూ పండిస్తారు కదా
హ కర్ణాటకలోనా కేరళనా అండి
కర్ణాటక పండిస్తారు కర్ణాటక ధర్మస్థల దగ్గర పండిస్తారు టి ఆకు తర్వాత కేరళలో ఎక్కువ పండిస్తారు ఎక్కువ అక్కడ నుండి అక్కడికి ఇంపోర్ట్ చేస్తారు అనమాట
హ
తర్వాత చేసినప్పుడు అది అంత టీ పోడి అంతా చేసి అక్కన ఉండి షాపులకి పంపిస్తారు
ఓ
అలా అప్పుడు ఈడ ఎక్కువగా ఎక్కువ రేట్ అని నేను అక్కడికి వెెళ్ళి తెచ్చుకుంటా
జస్ట్ ఆ టీ పొడి కోసం మీరు మళ్ల గుజరాత్ కి వెళ్తారా
అవునండి ఈడ ఇప్పుడు పది రూపాయలు పడుతదండి ఆడ తో తొమ్మిదిన్నర రూపాయ పడుతుందండి అందుకే ఆడకు పోయ్ తెచ్చుకుందా అంతే కదండి ఒకే సరే వంద ప్యాకెట్లు తెచ్చుకనేస్త
ఓ వందా అంటే
వంద అంటే యాభై రూపాయలు తగ్గినట్లా
వెయ్యి రూపాయలకి యాభై రూపాయలు మీకు ఛార్జీలే సరిపోతాయి కదానండి
అయాయ్యె అవును కదండి నాకు ఇంత వరకు తెలిదు అది చార్జి పొతది బొక్క
లేదు అలా తిరిగి వచ్చి తిరిగిసి వచ్చినట్లన్నా ఉంటుంది కద
అయ్యో నాకు తిరగడం అస్సలు ఇష్టంన్నది వామింటే వామిట్స్ అయితాయి
ఓ ఎతే దానింటే బె అంటారు ఇక్కడే ఏదో ఒకటి తీసుకొని టీ పొడి ఎలాగో ఒక దగ్గర టీ తాగడం
ఏం చేయలండి నాకు సరిపడదు.
లేకుంటే ఎలాగో
మీరు ఏదైనా సజెషన్ చేయండి కంపల్సరీ పాటిస్తా.
లేకుంటే ఎక్కడన్నా ఎలాగూ బయట తెచ్చుకుంటారు పాలు ప్యాకెట్ దాని బదులు టీ హోటల్లోకి వెళ్ళలి టీ తాగితే సరిపోతుంది కదాండి మీకు ప పల పడుతుంది.
అయ్యో ఇంతమంది చేసారూ. నాకు ఎవరూ ఇంతవరకు ఇవ్వలేదండి అంత దొంగ పిల్లలు ఉన్నారు. మీరెవరో చానా మంచళ్ళయినారు. హలో!
హలో!
ఆ వినిపిస్తందాండి నేనీ మాట్లాడము
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా?
మీరెవరో మంచి డెసిషన్ ఇచ్చారు నాకు అంటి
సరే అండి ఇప్పుడు పాటించండి ఎలాగో సేవింగ్స్ చేసుకోవాలి కదా
అవునవును మీ వల్ల వెయ్యి రూపాయలు మిగిలిందండి నాకి
వెయ్యి రూపాయలు ఎలా మిగులుతుందండి. యాభై రూపాయలు మిగులుతుంది.
అది కాదండి గుజరాత్ కు పోయేది.
హా గుజరాత్ కే వెళ్ళే చార్జెస్.
అవును అట్లా ఇంకా నండి మీకి టీ ఇష్టమా?
నాకు టీ ఇష్టమే కానీ పక్కా తాగాలి అనేసి అయితే ఏం లేదు.
పెట్టుకోండి పక్క
లేదు లేదు అంతగా మళ్ళీ ఇష్టం లేదు. షుగర్ గాని ఏమైన్నా వస్తే తట్టుకోలేం మళ్ళా
అఈ టీ వల్ల షుగర్ వస్తుందని మీకు ఎవరు చెప్పారు చెప్పండి.
మరి అండి మీరు బెల్లం టీ తాగుతారా లేకుంటే చక్కర టీ తాగుతారా మీరు.
అ రెండు కలిపి తాగుతానండి ఒక రోజు.
నేనైతే ఇప్పటి వరకు బెల్లం టీ తాగలేదు కానీ బాగుంటుంది అనేసి సజెస్ట్ చేసినారు.
ఆ ట్రై చెయ్యడి బెల్లంటీ ను అక్కడ ఒక ఏరియాలో మంచి ఫేమస్
ఏ స్టేట్ లో అండి
ఆ మన గోవాలో ఫేమస్.
ఓ గోవా ఇప్పుడు బెల్లం టీ తాగడానికి గోవాకు వెళ్ళలేను అండి
బెల్లం టీ దొరకాల అంటే
ఎప్పుడన్నా
అది మిడిల్ ఆఫ్ ది ఓషియన్ లో ఉంటుది.
మ్ హూ
ఆ మహాసముద్రం ఉంది కదండీ
ఆ అండి
మధ్యలో టీ షాప్ పెట్టుకాని ఉంటాడు ఒకరు
ఓ అది చూడ్డానికి కూడా బాగుంటుంది కదండి నీళ్ళ నీళ్లలో షాప్ అంటా
నీళ్లలో షాపు అప్పుడు అలా చేసినరంట
ఆ
అప్పుడు రామ రాములు వల్ల రామవంత నిర్మించారు కదా
ఆ
ఒక రాయి ఏమో అక్కడ పోయి పోయిందంట
కాశ్మీర్ కాశ్మీర్ చూసినారా అండి కాశ్మీర్కి వెళ్ళినరా కాశ్మీర్ లో కూడా అలానే ఉందండి నీళ్ళ సముద్రం మధ్యలో వస్తాంటారు ఆ టి అమ్మేవాళ్ళు
అవునా ఒకసారే విజిట్ చేయలా
బోటింగ్ జరుగుతుంటది కదా బోటింగ్ పక్కన పక్కనే వాళ్ళు కూడా నడుస్తుంటారు తీచ్ టీ కాఫీ అలాంటివి ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటారు
ఓకే ఇంకేంటండి మరి
ఇంకేంటండి ఎలా ఉందండి తిన్నారా బాగా
తిన్నం అండి బాగా తిన్నాం
ఏదో నిద్ర వస్తున్నట్లుంది మీకు
అవునండి మీకెట్లా తెలుసండి
అంటే మామూలే కదా తిన్న తర్వాత ఖచ్చితంగా నిద్ర మాత్రం వస్తంటది
బాలే గెస్ చేశారండి అట్లయితే మీకు ఎన్నిసార్లు నిద్ర వచ్చిందో
నేనైతే ఖచ్చితంగా రోజు పడుకోవాల్సిందే లేకుంటే నా వల్ల కాదండి పని చేయడం గాని ఎక్కడికన్నా వెళ్ళడం గానీ
అంటే మీకు అంత అంత ఏజ్ బార్ అయినార